హలో
హలో మేడం
ఆ నమస్కారం అండి ఎలా ఉన్నారండి మీరందరూ
ఉన్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము బానే ఉన్నామ అండి చాలా కుులాసగా చాలా ఆనంద ఆ భోజనం అయిందండి మీరు భోజనం చేసారా మ ఉన్నారండి
ఆ ఉన్నానండి చెప్పండి
చేసారండి ఇంట్లో ఈరోజు స్పెషల్స్ ఏంటి
ఆ ఈ రోజు వెజ్ బిర్యానీ చేసానండి
ఓ వెజ్ బిర్యానియా మీకు బాగా చేయడం వచ్చ
ఆ వంట చేయడం వస్తుందండి నాకు
ఆ అంటే ఎలా ఎలాంటి వంటలు చేస్తారండి అన్ని వెజ్ లోనే చేస్త నాన్ వెజ్ లో కూడా చేస్తారా మీకు ఇంత బాగా వస్తే మీరు ఇలాగా పెట్టొచ్చు కదా ఏమన్నా చిన్న హోటల్లాగా బా అంత బాగా చేయగలుగుత
వస్తుంది కానీ సపోర్ట్ ఉండాలి కదండి మనం చేసినంత మాత్రాన
ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళు మీకు సపోర్ట్ చేయరా అండి చిన్నగా ఫస్ట్ అంటే మీరి మరి అంత బడ్జెట్ పెట్టకుండా ఎలా అంటే మీ ఇంట్లోనే చేసి అంటే ఎలా ఉంటండి మీ ఇంట్లోనే చిన్నగా స్టార్ట్ చేసి ఎలా చేయొచ్చు కదా మీక అంత ఇదిగా ఉంటే మీరు వంటలు కూడా బాగా చేస్తారు అన్నారు
అవు నాకు ఫాస్ట్ ఫుడ్ మ ఇవన్నీ చేస్తానండి నేను
ఆ అవునా అండి మీర్ మీరు అంత బాగా చేస్తే చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి అసలు
చ్ చేయొచ్చు బట్ నా హస్బెండ్ కి ఇష్టం ఉండదండి
ఎందుకండి ఎందుకంటే తన ఒక్కర్లే కదా సంపాదిస్తున్నారు మీరు కుడా కొక్క చెయ్య వేస్ తే తనకి హెల్ప్ ఫుల్ గా ఉంటది కదా ఇంట్లో అడ్లుక్ కట్టాని ఆ పట్టె ఆ అంటే మీకుడా ఇంట్లో కొంచెం బోరింగ్ గా అనిపిస్తది మీరు కూడా ఏమన్నా చేసుకుంటూ మీరు ఇప్పుడు ఏమన్న సంపాదించుకుంటే మీకు బాగుంటది కదా మీరు అస్తమానుం మీ హస్బెండ్ ని మనీ అడగక్కర్లేదు ఏమన్నా కొనుక్కోవాలన్నా ఆ
చెప్పానండి ఆల్రెడి మా హస్బెండ్ తో నువ్వు పిల్లల్ని నన్ను బాగా చూసు కుంటే సరిపోతది ఇంకా ఎక్కువ ఆలోచించొద్దు దీనికోసం మళ్ళీ నాతో డిస్కస్ చేయడానికి కూడా ట్రై చేయొద్దు అని చెప్పేసారండి.
అవునా అండి మరి ఈ మగవాళ్ళు ఆ ఇది మగవాళ్ళు మారినండి బాబ్బ అసలు అస్లా ఆడవాళ్ళని సరిగ్గ చూడరు ఫస్ట్ఫల్ మళ్ళి వాళ్ళకు వాల్యూ ఇవ్వరు. అంటే ఆడ ఆ తెలుసా మాకు ఇంట్లోనే ఉండాలి బయటికి వెళ్ళకూడదు ఇంట్లో చక్క బెట్టుకోవాలి అన్నట్టుగా చూస్ స్తారు అమ్మాయిల్ని అలా సమాజం ఎప్పుడు మారిపో తుందో అండి సరే అలా ఉండకూడదని చెప్పి ముందు మన వాళ్ళే మనకి సపోర్ట్ చేయక్పోతే బయట వాళ్ళు మనకె సపోర్ట్
ఇప్పుడ్లో సమాజం చాలా చేంజ్ అయిందండి.
హ్మ్ హు ఇప్పుడు కొంచెం ఒకే అండి కాక్పోతే ఇంకా అలా ఉన్నారు వాళ్ళు కూడా చేంజ్ అవుతున్నా కానీ దీన్కొక దారికి రాదండి.
నచ్చిన ఫుడ్డ చారు
మీ వాయిస్ మీ వాయిస్ కట్ అవుతుందండి. హలో
చేసుకోక ముందేమో నచ్చినట్టు ఉండు నచ్ నచ్చినట్టు అయ్యో ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఉన్నాన్ చెప్పండి ఆ వినిప్ వినిపిస్తుదండి చెప్పండి
వాయిస్ నాకు వినిపిస్తుంది
మీ వాయిసే కట్ అవుతుందండి మీరంటే సిగ్నల్ మీ ఆ మీ ఆ మీ వాయిసే కట్ అవుతుంది సిగ్నల్స్ ఉన్న ప్లేస్ కి రండి
ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా అండి ఇప్పుడులో ఏంటంటెండి పెళ్ నీకు నచ్చినట్టు ఉండు అంటారు పెళ్లి ముందు
ఆ
హ్మ్
హ్మ్ ఆ విం వింటున్నానండి చెప్పండి హలో ఆ విని వినిపిస్తుందండి వినిపిస్
పెళ్లి అయ్యిందంటే ఏం చేస్తారు ఫ్యామిలీ అంతా బాగుంది ఫ్యామిలీ అంతా
ఆ బాగున్నారండి. అందరూ కులాసగా ఉన్నారు.
అవునా
ఉ ఆ అలా మీది రవ్ మ్యారేజ్ అండి.
ఆ లవ్ మ్యారేజే అండి.
స్టార్ట్ అయయిందండి మీ లవ్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది. మీరు ప్రపోజ్ చేసారా? మీ వారు ప్రపోజ్ చేశారా
మా వారే ప్రపోజ్ చేశారండి.
అవునా అండి, అంటే ఎలాగండి మీరు అసలు.
అంతకు ముందు మా వారు చేసిన దగ్గర నేను జాబ్ చేసేదాన్నండి.
మ్
అలా ఇద్దరికి పరిచయమయి లవ్ స్టార్ట్ అయి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నామండి.
ఉ
ఆయన ఏమన్నారంటే, పెళ్ళ అయిపోయిన తర్వాత కూడా నువ్వు జాబ్ చేయచ్చు నీకు ఇష్టం ఉంటే. అంటే అన్నారు. ఇప్పుడు జా జాబ్ చేస్తాననే వద్దుఅన్నారు.
అదేంటండి పెళ్ళికి ముందేమో నీ ఇష్టం జాబ్ చేయి అన్న అతను ఇప్పుడు. అలా సడన్ గా వద్దని చెప్తే మీరేమి ఏం మాట్లాడలేదా?
ఏం మాట్లాడలేదండి. ఎందుకంటే తన అంటే ఇష్టం కదా మరి. ఏమిచేస్తాం చెప్పండి.
అదేనండి, ఇప్పుడు ఎంత ఇష్టమైన మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదండి మరీ మీరు. మా అతను అంటే ఇష్టం అని చెప్పి మీ ఇష్టాలని మీరు వద్ద అనుకోవడం కరెక్ట్ కాదండి అసలు. చల్వద
ఎంట ఇకంటానే ఏమన్నారు నువ్వేమడిగనా నేను ఇస్తున్నాను కదా. ద్దావ్
ఇప్పుడు ఓకేనండి తను ఫైనాన్షియల్ ఇష్యూగా బానే ఉన్నారండి. అ చెప్పండి. తను ఇప్పుడు తన ఫైనాన్షియల్ ఇష్యూగా బానే ఉన్నారు. తర్వాత ఏమన్నా ఇష్యూ వచ్చిందంటే మీరు కూడా హెల్ప్ చేసే స్థాయిలో ఉండాలి. కదా తనకి అది నేను చెప్తున్నాను మీకు. నేనా అండి, నేను అంటే ఏమన్నా బిజినెస్ చేద్దాము బిజినెస్ చేస్తే కొంచెం హెల్ప్ ఫుల్ గా ఉంటది కదా మా వారికి అని నేనే నేను అనుకుంటున్నానండి.
అవునా, దానికి మీ వారు ఓకే చెప్పారా అండి మరి
ఆ చెప్పారండి మా వారికి ఇష్టమేనండి. నీ మామలుగా ఎందుకంటే నేను జాబ్ చేయడం ఇష్టం వారికి. ఎందుకంటే తనకి ఇద్దరు జాబ్ చేయాలని ఉంటది కాకపోతే నేను ఏంటే నాకు ఇష్టం ఉండదండి జాబ్. చేయడం బయటకి వెళ్లేలాగా నేను ఏమ అనుకుంటున్నాను అంటే అండి అంటే బిజినెస్ చేద్దాము అని నేను అనుకుంటున్నాను. నాకు పెద్ద జాబ్ చేయడం పెద్ద ఇష్టం ఉండదు. నేను చెప్పేసాను తనకి నేను అంటే పెళ్లికి ముందే నేను మా అమ్మ కోసం చేస్తున్నాను. నువ్వు నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు నువ్వే చూసుకోవాలి నన్ను. అ నేను నా పెళ్ళికి ముందే నేను తనకు చెప్పానండి. ఆ సరే సరే అనేసి అన్నారు. తను కూడా అని నేను ఇంకోటి ఏం చెప్పాన అంటే అండి ఆ మీరు అది నాకు పెళ్లి అయిపోయినా కూడా మీరు మా అమ్మకు మీరు డబ్బులు పంపించాలి. మంత్లీ మంత్లీ అని తర్వాత చెప్తానండి నేను
ఆ
హలో
హ బెస్ట్ హస్బెండ్ పంపిస్తున్నారు
అంటే నేను ఏంటంటే నేను జాబ్ చేస్తే నేనే పంపించుకున్న దాన్ని నేను జాబ్ చేయానని చెప్పేస్తాను కదా మా వారికి అందుకు అందుకు నేను మా వారు పంపించమని అంటున్నాను అంటే నేను చే నినా పంపించేస్తు కదా అండి నాకు చేయాలని ఇంట్రెస్ట్ లేదండి ఇప్పుడు వరకు అంటే మా అమ్మగారు మమ్మ చదివించేంత చేసారు కదా మా అమ్మ మా అమ్మ వాళ్ళకి కూడా చాలా అవసరాలు ఉంటాయి కదా అని చెప్పి నేను అలా పంపించు అని చెప్తున్నానండి డి అంటే మీరు మాట్లాడండి ఒకసారి మీ వారితో ఇలా బిజినెస్ చేస్తాను నీకు కూడా కొంచెం హెల్ హెల్ప్ గా ఉంటది కదా అని మీరు కొంచెం కొంచెం ప్రేమగా మాట్లాడి చెప్పండి తనకి ఒప్పుకుంటారు కదా హలో హలో హలో